హలో మాట కూడా ఫస్ట్ ఫ్యామిలీ అన్నారు మాట కూడా ఫస్ట్ త్తం ఫ్యామిలీ వా హ్మ్
హలో ఎప్పుడో తిన్నావా
తిన్నవా
తింటే తింటా తినాది పప్పుచారు చేసిన కొద్నాలు పోతలేదా లోపలికి
ఏం జేసినవ్ పప్పుచార
తిన బుద్దయ్ జర చిరాక్ వచ్చిన్ దగ్గర దగ్గర ఈ పది రోజులు నుండి పప్పు చారు పప్పు నారు ఇది అది చీరు చారు సారు పదే విసుగ్,
కూరగాయలు తెత్తలేడ అన్నయ్య
వాల్ల మోకాలు తెత్తరు మ్ చో
బయటనున్నావ లోప ఇంట్లో ఉన్నవ
ఇంట్లోనే ఉన్న
ఉమ్మ్ తిన్నరా
ఆ తినలేదు ఇంకా
పిల్లలు ఏం చేస్తురు
లూడో ఆడుకుందామని అంటే నేనే ఫోన్ తీసుకొని వస్తా ఉమ్
ఏర్ ఫోన్ లో ఆడుతల్లా
ప్చ్ గదే టీటీసీ గురించి డిస్కషన్ వస్తుంది ఏం చేయాలో అర్థమయితేలే పిచ్చి లేస్తోంది నాకైతే మైండ్
ఎందుకు అంత కన్ఫ్యూజ్ అయితే
చేసుకుంటే బాగుడు ఫీజ్ కట్ కట్ కోని ఫీస్ కట్టలీ ఫీజు కట్టాలంటే అట్లా భయంమ అవుతుంది సరే ఫోన్ ఎత్తి ఫీజు కట్టి వేసుకుందామా అంటే ఫీజు కట్టాక మళ్ళీ ఎగ్జామ్ ఎప్పుడు పడుతుో అట్లా భయంమ అవుతుంది సరే అట్లా పోనీ అంటే మా బాబాయ్ పోయితే మా బాబాయ్య ఏమన్నా అంటే టూ ఇయర్స్ చదవాలి కదా డదన్ ఆయన అంటాడు
ఉండు ఏమవుతుది రెగ్యులర్ గా పో ఏమ అవుతుది
రెగ్యులర్ గా పోతే మల్ల స్కూల్
స్కూల్ బంద్ చెయ్య దీనికంటే అదే ఎక్కువ
స్కూల్ పోకుండనే చేయాలని నా ఫీలింగ్
అయితే ప్రైవేట్ లో వస్తే చెయ్ మరీ గవర్ట్ లో రాదు కదా ఏ చెప్తారుది నువ్వు ఫస్ట్ వాళ్ళు వీళ్ళు చెప్పే వాటికే భయపడుతున్నావు అన్నయ్య చెప్పింది విను ఫస్ట్
ఆహా మా బాబాయ్ కి జాబ్ వచ్చింది మొన్న రీసెంట్ గా
ఉమ్ ఎక్కడ ఏ ఊరు
ఆ
ఏ ఊర్లో వచ్చింది
హనుమకొండలో
హనుమకొండలోన
అన జేమ కావాలి ఇట్ల అంత ముందు కాలేజ్లో ఏసి అక్కంచులు బిడిచికిపోయుండు బెడ్స్ నుండి జాబ్ వచ్చింది జాబ్ వస్తే బెడ్స్ కూడా వదిలేసిప్పుడు జాబ్ చేేస్తాన్డు
ఇ మా మమ్మీ మాట్ల మేనమామ్ కొడుతున్నట్టు మమ్మీ వాళ్ళ బా మర్ది సొంత మేన మామ కొడుక్
ఆయన పోయిండు ట్
చేస్తా అన్నడు గా ఆయనకి ఫోన్ చేసి ఫోన్ చేసి అన్నాడాన్ని అడుగు ఇప్పుడు లేదు కంటిన్యూ లేదు అప్పుడుప్పుడు సరే అని ఇట్లా అట్లా అని ఇంగ తీస్ కషణ అవుయితుంది అన్న సా ఆడుగు ఉంది తాడు పోదామ్మని అన్నయ్య అన్నాడు ఇ దేవుడ ఎరగాల సర్టిఫికేట్స్ వె వెరిఫికేషన్స్ అనుమ కొండ హన్మకొండ పబ్లిక్ గార్డెన్ పోదమా ట్రై చెత్త ఓకే అయితే డబ్బులు లేకుండా కొంచెం తక్కువ అయితేనే అంటే ఫిఫ్టీ లోపు అయితేనే ఏమో చేస్తాను ఫిఫ్టీ పై కతే వెంట వీట్లో ఫిక్స్ అయినా అన్న నేను ఇప్పు ల క్షలు లేక్కలు కావనంటె లు పెట్టాలరా పెడదా పెట్టడానికి ఏమన్నాన్న నార్మల్గా పెట్టమంటే పెడుతురు కావచ్చు కానీ మళ్ళా ఎగ్జామ్ పడి ఎగ్జామ్ కి మళ్ళా ముక్కట రండి రా వయ్యల మంది రాతాల ఇ మొన్నటి దెబ్బ తటి మొన్న పోస్ట్ ఈజీగాచ్చిన మొన్న అందరికి అట్లా చాలా మంది ఇ ఫప్ ఈ నీను మంతెందుకు నీను మొన్న పోయిన కాలే దిల్లాయితే అసలు లెక్కలేదు మళ్ళా నేను బయటకిచ్చ మళ్ళ ఆఫట్రెంట్ సెక్షన్ ఒకటి ఉంది ఆ ఆఫర్ చేస అంటడి ఎంత మంది రాశల అంటడి ఎంత మంది రాగి ఇ మళ్ళ అంతాంద రా
ఆ
అట్లా ఒక ఈ సెంటర్ ఇట్లా ఉంటాయి ఇంకా వేరే సెంటర్ల
అంతే లే మరే ఉ చె
చెండి పెద్దని పవను కొట్నతు ఉన్నాడు చిక్కలోడా అంటాను
అదే
ప్ర తాంలో ఇప్పుడ మా డాడీ ఫోన్ చేసిన కాళశ్వర మహిళ మమ్మ వాళలు మన వాళ్ళళ అందరూ మన సగం మంది
అమివాల్ తన్ననే పోయి రండి కాళేశ్వరం పుష్క ాలంటే పోము ఇప్పుడు అన అన్నారు
పోతే ఏం అయితంది అందరు కళ్తే
చింట్టన్నయ్య లేదు ఆ అందులోయే ఇందులో పోషినం పాల్ పోయిలా పోయిలంట అట్టనా
పోయిలట మా మమ్మి వాళ్ళ మూడుగంట్లకు
మ్మ్
మా మమ్మీ వాళ్ళ పొఇల్లంట రా
అంటే నైట్ ఆడే ఉంటరా
మ్మ్ నైట్ ఉండి పొద్దున చూసుకొని వత్తరు
అదే నిన్న నేను మావోల్లతోటి అన్నా పుష్కరాలకు పోతున్నారు అని రాలేదు అన్నయ్య ఇంకా ఇంకా రాలేదు అంటే ఆంటీ కూడా ఇంతక ముందే అడిగింది కానీ చూడాలే ఫోన్ ప్ప లే చూస్తుంటే అదే పుష్ కరాలకు పొండే అని నేను అంటే టే మావోళ్ళు అన్నారుగా పోవాలా ఒక రోజు ఉండాలా రావాలా అని అంటే ఏముంది పోయిరండి అని అన్నా
త్తే మా డాడీ కి మొన్నా ఉన్నా గుడా చేయలే అనుకుంటా ఫోను రెండు రోజులు ఏమో అయితాంది. చేయక ఇ ఇంతక్ ముందే ఏ
ఇప్పుడోచ్చినయి ఇప్పుడు వచ్చినయి సరస్వతి పుష్కరాలా
అంతే పుష్కరాల ఏమో అంటరు.
మొన్ననే సరస్వతీ పుష్క
సరస్వతే ఆహా లేదు సరస్వతి సరస్వతి అంత్య
కానీ మొన్ మరి మొన్న గుడా సరస్వతి పుష్ కరాలే వచ్చినయి మేము పోయినం కదా వాడోల్లందరం ఆటోల్లల్ల మీ పిన్నోళ్ళు ఆ మద్యవాడోళ్ళు డబ్బై అందరం కలిసి పోయినం కాదా ఇప్పుడు సర్పంచ్ వాళ్ళ అమ్మా నా నా మేము మా ఫ్యామిలీ
ఓహో వాళ్ళు ట్రాక్టర్ పెట్టింది అన్నది అప్పుడా
ట్రా
అ హా వాళ్ళు ట్రాక్టర్ పెట్టింది మేడారం చి మేడారం అంటన్న మేక కోస్తే పుట్టిండట మర్చిపోయిన
మ్ ఎవరో ఆ ఆయననా గెలిషినాక వెట్టిండ అందర్ని పిల్చింరట
బానే చేస్తరుగా ఇయ్యాల ఏదో ఫోటోలు పెట్టిళ్ళు ఏదో పెరుగు ప్యాకెట్ల అవి మజ్జిగ ప్యాకెట్లా
ఎవరు పెట్టిన్లు ఆయన నేనా
హ్మ్ ఆయనే నాన్న పెట్టిండు. ఉన్నద్ ఉన్నది. నా నేన్ నన్ను రమ్మన్నర్గా ఓటెయ్యడానికి రమ్మంటే వచ్చినగా
హ్మ్ మన తమ్ముడం ఇల్లు వీల్ ఈ ఊర్లో పట్టుకొని ఏడుచలే అని ఆయన ఇట్లా కాదు ఈ ఊర్ళ చుట్టుపక్కలళ్కి వాళ్ళకి వీళ్ళకి ఫోన్ చేసి అందరికి ఫోన్ చేసి రమ్మని ఓటేయమని అడుక్కకొని వేయిించుకుని కాబట్టి న గెలిచిండు ఊళ్ళలోని పట్టు కొని ఎడిత్తే ఎవళ ఎవళ తరణి మా తమ్ముడ అంటా
నాకు ఫస్ట్ ఫోన్ చేసి ది రమణ మావయ్య ఎలక్షన్ వేసిచ్చిన వెంటనే వన్ డే కు టూ డేస్ కు ఫోన్ చేసి ఆ మమ్మీ నేను మనవాడకి నిలబడతాను మనవాడలో రెండు మూడు ఇల్లులు ఉన్నాయి మ్మ్ ఖచ్చితంగా నువ్వు రావాల మమ్మ అంటే నాక్ ఫస్ట్ నువ్వు ఫోన్ చేసినా్ మావయ్య నేను నీకే ఇస్తా అని చెప్పేసిన అది కంప్లీట్ అయిపోయినాక మళ్ళీ సెకండ్ నాక అశోక అన్న రోజు చేసిడు ఆ వదిన మాట్లాడింది అశోకన్న మాట్లాడిండు ఆ రోజు చేసినడుసిడు వీళ్ళంతా చేసిన తర్వాత లాస్ట్ కు నాకు ఆ మీ ఓల్ చేసిండు
పరిచ
ఆ పిన్ని చేసింది అందరు చేసినాక లాస్ట్గా ఆ పిన్ని వేసింది మా డాడీ ఏమన్నాడంటే ఎవరు మ్మ్ ఫోన్ చేసినా బస్ కిరా చెస్తనే అత్త అని చెప్ప అని చెప్పిండు మా డాడీ చెప్పించిడు అందరితోోటి మా డాడీ చెప్పిండు బస్ ఛార్జ్ చేస్తనే అత్తను అంటుంది నాకు సంబంధమ లేదు మీరే మాట్లాడుకు బస్ చర్జ్ చెయడి అంటే అశోకన్న వెయ్యి రూపాయల పంపిండు మీ ఒళ్ళు ఐదు వందల పంపిళ్లు మళ్ళీ మీ వాళ్ళు పంపుడు కూడా ఐదు వందల పంపిలు తెలుసా
అంటే ఓటుకు డబ్బులు ఇచ్చడు కాకుండా ఇవి వేరే ఇచ్చిండా
బస్ చార్జి ఇచ్చిళు నాకు నాకు మాత్రమే వచ్చినాయి వాళ్ళ ఐదు వందలు మ్మ్ వాళ్ళ వాళ్ళ ఐదు వందలు వళ్ల వెయ్యి రూపాయాలతే అవి పదిహేను వందలు కాక మళ్ళ ఓట్ ఇటు వంచిన దాంట్లో మళ్ళ నాకు సమానంగా ఇచ్చి పదిను వందలు ఎక్స్ట్రా వచ్చినాయి నాకు బస్ ఛార్జ్
అవునా
హ
నేనే నెంబర్ ఇచ్చినప్పుడు రేమా
ఆ కాని లాస్ట్ కు కదర మా వేసింది ఫస్ట్ ఏతే పంపినా ఫస్ట్ మళ్ళీ నాకు నాకు ఆయనే హెల్ప్ చేసిండ్రా అది బాగా పడిపోయింది చెప్పినా అప్పుడు మస్తు హెల్ప్ ఇగ అసలు ఇగ ఆయనను ఆయన ఎప్పటికి నిలబడిన నా ఓటు ఆయనకే ఉంటది ఎందుకంటే నాక అప్పుడైనా ఇది ఇదిలెక్క కనబడ్డాయన ఒకక్కే ఒక్క మాట ఒకే ఒ ఒ మాట చెప్పిండ్రా ఇప్పటి వరకు నమ్మని వాళ్ళ ఒక ఒక్క మాట ఆయన పోలీస్ స్టేషన్ లో చెప్పిండు ఆయండు విభిని కూడా గట్టిగా తిట్టిండు నువ్వు ఏమనుకుంటున్నావురా అని చెప్పి గలీజుగా తిట్టిండు. తిట్టే సరికి వా వాడు కూడా చెమటలు పోసుకున్నాడు వణికిపోయిండు అక్కడ నాకు బాద్ అనిపించిండు
మ్మ్
అట్లా నేను డైరెక్ట్ చెప్పేసినా ఫోన్ అన్నా నువ్వు వేరే ఏమనుకోకు నా ఓటు మాత్రం నీకే పడుతది నువ్ హెల్ప్ చేసినావు కదా ఇది నేను నీకు రిటర్న్ హెల్ప్ దానికి ఇది అనుకో అనింటే అట్లేం నేను చేస్తా అనన్నాడు సరే సరే అన్నా
అన్నకి ఇత్తవా రవితేజ అమ్మలా
సరే రా
ఇ